కిస్మిస్లండి తినే హ ప్యాకిటంతనా బాదమ్ పొప్పులాన్న ఉండి పేనే
ఆ బా
అప్పుడు మా నిద్రమెల్లి కొనుక్కొచ్చుకున్నాం బానే పడుతున్నా అప్పుడు మా నిద్ర మెల్లి కొనుక్కోచుకున్నం చూడు గుతున్నాయా
ఆ
మా నిద్రం వెళ్ళి కొనుక్కొచ్చుకున్న అప్పుడు నువ్వు వెయ్య తీకున్నావు కదా చియ సీడ్నానా ఇంక ఇయ్యానా
ఆ చియా సీడ్స్
నేను అప్పుడు తీసుకున్నా నా క్రిస్మిస్లు ఇప్పుడు అయిని ఆ ఇవ్వలే రాత్రి ఆ ఏం గిఫ్ట్ కొందాం ఏం పట్టుకెళ్దాంమంటే రేపోద్దున మాట్లాడదాం రేపొద్దున మాట్లాడదాం అంది గం అంత మాటకి ప్రొఫైల్ క్రియేట్ చేసావా క్రియేట్ చేసావా అని అడుగుతుంటే ఒపెన్ చేయలేద చేతానా అంటుందింకా రాత్రి చిరాకు వచ్చేసింది చేకుమాని ఎవర్కవసరం లేదు ఎళనేసీ తిట్టేసాను ఇప్పుడు చేసాను అంద సరే అని పొద్దున్న టాస్క్ అసైన్ అయిందా అన్నాను అంటే లే నఏమోనే చోలేదే ఇంకాను అంటున్ది సరే అన్న సోలేహాని తర్వాత మళ్ళీ ఇగ పదిటికో ఏన్నింటికో ఫోన్ చేశాను ఫోన్ జెతే ఫోన్ లిఫ్ట్ చేలేదు ఊ అలా చేతుందా అలా చేపుండదు
ఇంకెందుకులే ఇంకా త్రీ కాల్సే ఉంటాయి కదా నీకు ఎవరికన్నా చేసి మాట్లాడే ఆ హైదరాబాద్ అమ్మాయికి చేసి మాట్లాడు
సవన్ కాల్ సో అన్నాయా అందులో ఒక టైమ రికార్డ్ అయిపోయింది ఇందాకా కాల్ కట్ అయిపోయింది దా మళ్ళీ పోయింది సిక్స్ కాల్ ఇది ఇంకా ఫైవ్ ఉండే
అదే ఆగు అని చేసా కూడాలు ఏంటే నేను మెసేజ్ పెడతా కదా చేయమని
పోన్లే పోతే పోని ఫస్ట్ కసలు డబ్బులు వతున్నాయో లేదో తెలియాలి కదా ఈ టాస్క్ ఒటి కంప్లీట్ అయితే అసల్ ఒ నయోలేదో తెలియాలే
ఆ ముందు చేసినవే చి ముందు చేసినవే చూపిస్తుంది తర్వాత వచ్చేయి చూపించట్లేదు
చూపించట్లేదు టాస్క్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు వతదేమోనే తెల్సే అ ఈ మధ్యన ఏంటో కొద్న మాటలు టిఫిన్ చేస్తంటే యాసిడిటీ వచ్చిస్తుందా చెయ్యపోతే వచ్చిది ఇప్పుడు చేతంటే వతుందా పుల్లగా ఉండటం వల్ల అనుకుంటా చట్నీ
బాగా పులిసిపోయినే తింటా ఎంజాయ్యిట్లా అడుస్తుిన
చట్నీ చట్నీ చట్నీ వల్ల అనుకుంటా అదలా ఉంటంద
ఏ సౌండ్ ఎలా అవుతుంది ఏమన్న సౌండ్ అవుతుందా
ఆ వెనకాల పచ్చులు గీతలో ఏయ్యో కొడుతున్నట్టు గీతల నుంూ వస్తుంద ఆ హైదరాబాద్ అమ్మాయి స్పెషల్ గా టాపిక్స్ అడుతుందండి టాపిక్స్ మన ఏమన్నా వస్తారేట్ ఇంక ప్రిపేర్ అవుతున్నామా
అంటే అందులో పెట్టారు కదా క్రికెట్ గురించి గాని దేని గురించి గాని మాట్లాడుకోవచ్చు అని పెట్టారు కదా
డిబెట్ డిబెట్ జరుగుతున్నట్టు వారి కోవాలన్నటు చెప్తున్నారు క్యాజువల్ టక్స్ ఏో మాట్లాడుకోవచ్చు పర్వాలదు కాజువల్గా క్యాజువల్ థిక్స్ చెప్పను అవునా సర అంట కాదు ఈ రష్మికదిని ఆడిది పళ్లి ళ్ళలేమో కాని ఇంక అందరు వైఫ్ గురించ ఆదిు అర్జున్ గడేమో వాళ్ళ వైఫ్కి కార్గి పించాడు అదొకటే వరుణ్సుగాడేమో లావణ్యయత్ర పాటిది కూర్చుంటే దాన్ని ఫోటో తీసాడు అతొక్కటే ఇంకాన్నీ ఏ వతున్నాయా
ఆ నేనే ఇన్స్టా ఓపెన్ చేప చాల అన్న అయ వ స నేనే ఏమన్నా జాబల గురించి ఓతగా ఎత్క్కేసా అన్నాను కదా బాబా ఇప్పు ఇస్టాగ్రామ్ ఓపెన్ చే ది చలన్నా ఎవతన్నా
అదు నువ్వు పెట్టవా సేమ్ రీలు అదే రీలు మళ్ళీ అది కూడా పెట్ట కన్నా
ఏంటి ఆ కారుది నన్ పెట్టేన అదేనా
అదే అయన్న బైక్స్ అన్ని తుడుసు కూర్చోవాలన్నాడు చూడు అది గేరల్ పెటింది సేమ్ నువ్వు ఇక్కడేదనా చేసింది అంటుంది బాబా నేను చేసింది అక్కడ కదా నువ్వు అసలు ఫుల్గా చూసి సౌడి అంటే లేదే అంటంది ఆ ఉంట ఆ ఎండా బాబు ఎంత దారుణంగా కాశ ఎంత బాబ అబయ అండ్లా ఇలా అయితే దాని పెళ్లిిలో ఎలా ఉండాలి నల్లగా మాడిపోతాం
ఎండాకాలంలో పెళ్ళిళ్ళకి మళ్ళీ తినలేము ఫుడ్ కూడా తినలేము
కప్పెలు కుతున్నా అంటే సావి దానిలో చేస్తారంటావా లేదంటే మా ఒళ్ళు చేసినట్టు చేస్తారంటావా
గుళ్లో కదా నీలా కాదు
అంటే పెళ్లి కూతురిని కాదు పెళ్లి కూతురున అంటే వీళ్ళకి నచ్చినట్టు చేసుకొని పెళ్ళలి మాత్రం వాళ్ళకి నచ్చినట్టు చెప్తారేమో అనిపించింది పొద్దున్నేద స్నానాలు చేపిత్తారా పసుపు గట్ట రాసి
అవునా పొద్దున్నే వో హల్దీ లాంటిదేవో చేస్తారు
ఉమ్ వచ్చేతుంది తెల్లారితే పిల్లనిగా ఫోన్ చేసి చెప్తాది ఏంటే ఆల్రెడీ గ్రూప్లో పడినను ఒక మెసేజ్ స చాల్లే బా బాధ్యతలే బాధ్యత తీరిపోయింది అనుకుంటుందేమో అది
ఉహుహు ఉమ్
ఉమ్ నువ్వు బ్లూటూత్ పెట్టుకున్నావా
పెళ్లి నాన్నగారితో మాట్లాడుతున్నా
ఆ ఒకసారి ఇది పింక్ కలర్ శారీ ఎవరో మీ అక్క నువ్వు ఇద్దరు కట్టుకున్నారు కదా
ఉమ్
అంటే నేను ఫోన్ లో చూసానా ఆ శారీ మీ అక్కదా
అది నాదే పింక్ కలర్ సారీ అది నాదే కానీ అది ఎప్పుడో టెన్త్ లో కుట్టించుకున్నానే ఆ బ్లౌజ్ అంత బాగోదే ఫ్రంట్ చెడగొట్టేసింది
మరి ఇప్పుడు బ్లౌజెస్ ఏమి లేవా కొన్ని సారీ అంటే సారీ అంటే నేను చూస్తాను
నాగా అది ఉన్నింది ఎంత బ్రౌన్ కలర్ది అంతే బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను ఫోటో పెట్టాను నీకు ఫోటో పెట్ట టాను మీ దగ్గర సారీ ఉందా అవును నీ దగ్గర సారీ ఉందా
శారీలు ఉన్నాయి కుట్టించుకోవాలి బ్లౌజులు అందుక కానే వాటిలన్నీ అలా పెట్టాను భద్రంగా ఒకొక్కటి ఒకోక్కటి కుట్టించుకుంటున్నాను బ్లౌజులు కుట్టేవాళ్ళు
మంచి శారీ ఉందానికి ఇవి ఓ బ్లౌజ్ ఒకటి ఆర్డర్ పెట్టేస్తా లేదం డెనెర్జి మేము మాల్కెళ్ళి తీసుకోచ్చు రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి ఉమ్
ఉమ్ జాన్
కుట్టించుకోవడం కంటే రెడీమేడ్ కొనేసుకోవడమే బెస్ట్ అంతే బాబు కుదరవకూడాను అట్లా అవయితే చక్కగా ప్యాడడు వెత్తలు
ఉమ్ పింక్ నా దగ్ మరి పింక్ ఉంది పింక్ కలర్ మళ్ళనే ఏమో ఇంకొకటి బ్లూ కలర్ కాకుండా బ్లూ కలర్ లాగే వేరే కలర్ వస్తుంది కద ఇప్పుడు అది ఇ ఇంకేం మా అన్నయ్య
ఇవి
కనకాంబ్రన్ కలర్ లాంటిది ఒకటి ఉంది మళ్ళీ మనం అప్పుడు కొనుక్కున్నాం చూడండి నేను అది ఉంది
ఉమ్ బానే ఉన్నాయి శారీస్ మా మమ్మీ అన్ని ఓల్డ్
మళ్ళీ మళ్ళీ రెడ్ సారీ రెడ్ సారీ ఉంది
మా అమ్మ కాని లేవుగా బ్లాక్ ఉంది శారీ ఆల్రెడీ మా అమ్మ ఆల్రెడీ వంద సార్లు కట్టేసింది ఈ ఎండలో బ్లాక్ కలర్ శారీ కడితే మాములుగా ఉండను ఇంకా సేమ్ కాకిపిల్ల వచ్చింది అనుకుంటారు పెళ్లిికి అంత బ్లాక్ గా ఉంటుదండి ఏంటోనే బ్లాక్ కలర్ వస్తే ఎవరికైనా అమ్మాయిలకి చాలా వైట్ గా కనబడతారా ఏ కలర్ ఏ స్కిన్ టోన్ కి అయినా సెట్ అయిపోతుంటారా అదేనా బ్లాక్ బ్లాక్కేసా అనుకున్న ఫేస్ బ్లాక్ గా కనబడుతుందా అంటే గ్లో ఉండదు
ఓహో
అద అనమాట నా దగ్గరద టెన్త్ ద పింక్ కలర్ సారీ కట్కొని కట్కొని ఇసుకొచ్చేసింది నాకది దానికి బాగుంటది
ఆ అందుకే నేను అడిగా ఫోన్ లో చూసాం కదా బాగున్నాను
ఉమ్ బాగుంటది కానీ అక్కడ ఉమ్ కానీ నాకు అక్కడ స్టెప్ పెట్టి దగ్గర అక్కడ చిరిగిపోయింది అది కొన్నప్పుడే అలాగ వచ్చిందే వెళ్ళి అడిగితేనేమో మీరే చింపేశారని డబ్బులు అడిస్తుంది మామ మీద ఊ ఇంక వదిలేసా పిన్ పెట్టుకోనే దగ్గర ఉంటది చిన్నగా ఏదో రఫ్ రఫ్ చేసుకుంటే బానే ఉ బానే ఉంటాది అదొకటి మా అమ్మది బ్లూ కలర్ సారీ మొన్న కట్టను అదొకటి హాఫ్ సారీ ఒకటుంది గ్రీన్ కలర్ ది ఎందుక ఇది అది ఎప్పుడో చిన్న నాట్యాకలలా ఉంది బాగోదు మా అమ్మయి బోల్డ్ శారీస్ ఉన్నాయి ఎయో చిఫ్ఫాన్ శారీస్ పట్టు శారీస్ పట్టు స్కై బ్లూ ఉందా పట్టుది జార్జెట్ శారీస్ కూడా బాగుంటాయి లే
ఆ నాకు జార్జట్ అంటే ఇష్టమే అందుకనే ఏంటి సింపుల్ గా జార్జెట్ లో కట్టుకుంటేనే బాగుంటాది తెలుసా అంత హెవీగా వేసుకున్న బాగోవు
గ్రీన్ కలర్ శారీ ఒకటి ఉంది ఇప్పుడు ఓ ట్రెండ్ అయిపోతున్నాయి కదా చిన్ని చిన్ని స్టోన్స్ వస్తున్నాయి వైట్ గా ఆ ఒకటి ఉంది ఉన్నాయి చీరలున్నాయి కానీ మనకు సెట్టయె చీరలు లేవు ఇందులో అదే బాధ మా అమ్మ ది ఇందులో అక్కడ ఆరెంజ్ కలర్ ది ఒకటుందే చాలా బాన్ కానీ దీన్ని నడైయింగ్ చేపిచ్చుకుంటారే శారీస్ ని కొత్తగా ఆ ఊ న్యూ లుక్ వచ్చేలాగా
అతా అ వుంది అక్కడ కూడా ఉందా మీ ఊర్లో అ ఏంటి ఇన్స్టాలో చూడలేదా ఎప్పుడు
చూడలేదు
ఏం ఉందని చెప్పి రీల్ వచ్చింది ఊమ్
కానీ చాలా బాగుంది ఇది కట్టుకుంటే మాత్రం కానీ చాలా సింపుల్ సింపుల్ గా ఉంటది నార్మల్ పట్టు సారీస్ నార్మల్ సైజు వత్నియ్యి కదే మీ షో ఓపెన్ చేసిన ఇందులో ఓపెన్ చేసిన ప పట్టు చీరలోనే ఉంటది కింద అంచులో ఉంటాయి కదా రెడ్ గ్రీను పింక్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో అలాంటిదే సేమ్ ఆరెంజ్ మా అమ్మది. కాని బావుంది. దీన్ని నేను చింపేసి డ్రెస్ కుట్టేద్దామని ప్లానేసాను కానీ నాకు ఇప్పుడే బ్యూటిఫుల్ ఐడియా వచ్ చ్చింది. దీన్ని టైయింగ్ చేపిచ్చి దాని పెళ్ళి కట్టుకోచ్ఛేత్త నుండు నీటిగా
మ్ అయితే ఆ రీల్ షేర్ చేస్తా కొద్దిగ చూడు ఎక్కడుందో
మ్ హూ షేర్ చెయ్ బాగుంటాది ఈ చీర ఒకటి మా అమ్మకి బ్లూ కలర్ చీర ఒకటి ఉంటుంది. దీని మీదయితే దీన్మిద నావి బ్లూ కలర్ మ్.